అ హలో
ఆ చెప్పండి చెప్పండి వినపడలేదా
ఆ వినిపిస్తాది వినిపిస్తాది ఆ నువ్వు అరుణాచలం కి వెళ్నావా
ఆ అరుణాచలం ఆ వెళ్ళా బాగుంటది మంచి ప్రదేశం దేవుడు ఆ గిరి గిరిపదక్షిణ చేయడం అదంతా చేసినాను ఒ మంచిగా ఉన్నింది
ఉహు ఎవరితో వెళ్ళినావ్ ఫ్యామిలీ ట్రిప్ ఆ
ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రిప్యే అంటే ఆ ఫ్యామిలీ అంతే ఎక్కువ మంది లేము ఇద్దరమే
ఆహో
ఓకే చెప్పండి మాట్లాడండి
ఏం చెప్పాలా అ
అది కాదండి అరుణాచలామ్లో మంచిగా లింగాలు అన్ని ఉంటాయి కదా ఎన్ని లింగా అవన్నీ చూసినారా దర్శనం చేసుకున్నారా దాని గురించి ఏంటి నాకు ఏం తెలియదు కానీ వెళ్ళచ్చ వెళ్ళొచ్చిన అంతే
ఆ చూసినా కానీ నేను పోయినప్పుడు కూడా నాకు ఒక లింగం మిస్ మస్ అయిపోయినాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఇంద్రలింగం అని ఉంటది
ఓకే
దాన్ని మిస్ అయిపోయినాం అన్నమాట మళ్ళీ దాని తర్వాత ఉండేటివన్నీ కవర్ చేసన్నాాము
అవును
ఆ కానీ ఆ ఒక్కటి మాత్రం మిస్ అయిపోయినాం అది నైట్లా చేసినాము తెలీదు మాకు బస్టాండ్ వెళ్ళినాము
అవునులేండి
ఇంకా ఒకటేమంటే రమణ మహర్షి ఆశ్ ఆశ్రమం అని ఉంటుంది అక్కడ ఆ ట్రెక్కింగ్ అదంతా ఉంటుందంట
అవునులేండి
అక్కడికి కూడా వెళ్ళలేదు
ఆ నేను అంతలక్కడ వెళ్ళా అనమాట అన్ని లింగాలు దర్శనం చేసుకున్నా బా మంచిగా అయింది దర్శనము అంతా అయింది బా మంచిగా ఉండింది అనమాట బాగా చానా బా ఇంకా అదేమి అరుణాచలం అని అరుణాచలంలో అక్కడ నచ్చిండేదంటే అక్కడ పులిహోర పెడతారు ప్రసాదము
హ్మ్
అది బావుంటది అన్నమాట చానా నాకు అదే నచ్చినది బాగా
ఊహూ
హ్మ్ నాకు నచ్చినదంతా అంటే అది అది ఒకటి బాగా మంచిగా మళ్ళీ ఇంకా ఇంకోటి ఏమంటే గోపురాల అన్నమాట రాజగోపురం అని ఒకటి ఉంటుంది ఉంటే అబ్బా ఫస్ట్ లోనే ఏంది అది చూడనీకి ఎంత పెద్దగా ఉంటదో అ అది ఏదో ఒక త్రీ డి ప్రింటింగ్ చేసి ఏదో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెట్టినట్టు ఉంటుంది అన్నమాట అది ఆ దగ్గర పోయి చూస్తే ఉత్త రాయే భలేఉంటది ఏం చెక్కింటారో శిల్పకారులు
హ్మ్ అంత క్రియేటివిటీ టాలెంటెడ్ పర్సన్స్ అప్పుట్లోనే అట్లా ఉన్నారు
ఆ అసలు అది ఎంత అంత పెద్దది ఎలా చెక్కింటారో టవర్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది అది ఎట్లా చెక్కింటార అబ్బా అంతది అన్నట్టు ఆ అది కూడా అయింది ఆ మంచి శిల్ప కళలతో హలో
హ్మ్ మ్మ్
చెప్పండి
ఆ కరెక్ట్ అది నేను కూడా చూసినా వాన్ని నేన్ టైం చూసినా గుళ్ళో నే ఎట్లా మీరు ఫ్రీ దర్శన అట్లా పోయినారా లేకపోతే
ఆ ఫ్రీ దర్శనమే ఫ్రీ దర్శనమే వెళ్ళాము కరెక్ట్ క్ట్ పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది
ఊహూ అంటే మీరు నార్మల్ డేస్ లో పోయింటార అన్నమాట కానీ ఆ గుడికి ఎక్కువ అమావాస్య పౌర్ణమి అట్లా టైం అట్లా ఆ టైమ్లో లో పోతారంట హ్మ్
అక్కడ చానా క్రౌడ్ ఉంటుంది నేను మా మామూలుగా వీక్ డేస్ లో వెళ్ళాను ఎందుకు ఆ ఇలా బా మంచి దర్శనం అయిపోయింది క్రౌడ్ లేదు అఆగు సాఫస్ ఓ ఆలు ఎలిపెన్ తర్వాత క్యూలో కూడ ఎవవలేరు
ఆహా
ఊ అక్కడ నీకు ఏం అంటే ఇష్టం
ఆ గిరి ప్రదక్షిణ చేసేది నాకు బాగా నచ్చింది అసలు ఆ అసలు కొంచెం కూడా అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తే మోక్ష మార్గం వరకు కు ఏమి కూడా అడ్డు లేకుండా ప్చ్ బాగా అట్లనే ఇది అంటే మంచిగా పోతా అంటాం అనమాట అక్కడ మోసం మార్గం దగ్గర వచ్ వచ్చేసరికి అక్కడ ఎప్పుడైతే ఎక్కువ జనాలయిపోయి నిలబడి పోల్సి వస్తుండో వెయిట్ చేయాల్సి వస్తుండో అప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తాయి ఇంకా నడచలేమేమో అను ఉంటాం ఇంకా లాస్ట్ లాస్ట్ లింగం ని దర్శించుకున్న తర్వాత రాజగోపురం దగ్గరకి పోయకి మళ్ళీ ఒక టూ టూ టూ అండ్ హఫ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది
ఊ
కొంచం సేపు అసలు ఇంకా ఇంకా అసలు నా వళ్ళ కాదు నేన్ నడుసలేను ఊరు ఇగ ఆటో ఎక్కుకొని వెళ్ళిపోదామా అని అనిపిచేస్తుంది
అవును నా కూడాూ అట్లనే అనిపించింది ఆ లింగాలాన్ని దర్శనం చేసుకున్నా ఇంకా ఎందుక్ దె బాబ్బా ఇంక ఎంతసేపు బబ్బా అన్నట్టు అనిపించింది పద్నాలుగు కిలోమీటర్లు మొత్తం
ఆ కానీ నేను పోయినప్పుడు మేము ఆ గిరి ప్రదక్ష మేము నైట్ ట్వల్ అట్లా చేసినామా ఆ టైంకి గుడులనే అవి లింగాల గుడులన్న క్లోజ్ చేసేస్తున్నారు ఆక్కడ రుద్ర్రాక్ష ఏసారు ఒక టు టు ఆ టు త్రీ ఏడు ప్చ్ ఆ లింగాల్ గుళ్ల దగ్గర రుద్రాక్షలిస్తార అనమాట అవి మిస్ ఐ పోయినం మేం
అవును నేను కూడా మిస్ అయినా నేను కూడా ఇప్పించుకోలేదు
ఉమ్ ఈ సారి పోతే మాత్రం పక్క ఎప్పుడన్నా మార్నింగ్ ఈవినింగ్ అట్లా టైమ్ లో ప్రదర్శన పోయి అవి తీసుకోళ్ల మళ్ళా ఇంకా మధ్యలో అమ్మవారి టెంపుల్ వస్తుందంట అదేమి నర దృష్టి అట్లా ఏమన్నా ఉంటే తీసేసు వన్ చు అని అంట అంటార ఫస్ట్
ఆ
ఊ
ఆ నాకు ఇడ అంటే గుర్తొచ్చింది నాక్ నాక్ బ్రష్ అంటే గుర్తొచ్చింది నాకు ఆ ఎవరైనా చేతబడి చేసినారేమో నా మీద అన్ని డౌట్ అనమాట ఈ
చండ్రు
అండ్రు అనరు అంటే ఇది గుర్తొచ్చింది అంటన చాతబడి గుర్తొచ్చింది నాకి నా నా మీద ఎవరు చేతబడి చేసినారు లేద కనుకోవడం ఎలా అదేమన్నా నీకు తెల్సా
ఆ నాకు దాని గురించి ఐడియా లేదు అంటే నీకెందుకు ఆ డౌట్ వ
నాకు ఎందుకే నా నా నరదృష్టి అంటేనే ఏదో నరదృష్టినో అదేమో కరెక్ట్ గా ప్రణౌన్స్ ద తెలీయదు కానీ అది ఉండటం చేతబడి చేసినట్టు మా ఏమన్నా నాక అట్లా సిమ్టమ్స్ కనపడతాంది అనమాట నాలో ఎవరన్న వోయి చాతబడి చేపిచినారా అని నా లేజి గా వుండడం అలా
సీ ఆది నీ పర్సనల్ విష్ యము దానికి దానికి ఇట్లా పూజలకి అవన్నీ ఏం సంబంధాలు ఉండవు
మ్ అంటే అది ఒక మిత్ అంటావా
ఆ మిత్తె నా నేనైతే నమ్మను అవన్నీ ఇట్లా చేసారు అట్లా చేస్ రూ అని మనం మేబి చేస్తారేమో ఐ డోంట్ నో కాని ఇప్పుడు మనం అట్లా మనం ఏదైనా ఒక దాని గురించి నెగటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాము అంటే అది ఖచ్చితంగా నెగెటివే రిజల్ట్ చూపిస్తుంది దాన్నే మనం ఎ రన్నా ఇట్లా చేసినారు అట్ల చేసినారు అని అను
నువ్వు ఇందాంక ఫిలాసఫీ చెప్ నావు కదా అంటే ఇప్పుడు నెగిటివ్ నీ నెగిటివ్ గా ఫీల్ అ తే ఆ లేదంటే ఒక పాజిటివ్ నెగ టివ్ గా ఫీల్ అయితే నెగిటివ్ జరుగుతుంది అంటన్నవ్ కదా
మ్
మరి ఆ ఫిలాసఫీ ఎందుకు నా దగ్గర పని చేయదు అంటే కొన్ని విషయాల్లో ఆ నేను రోజు సాయంత్రం అంటే పగులంతా నేను ఆవులు మేపు తుంటాను అనమాట నా చేతులతోనే దానికి కుడితీలు పెట్టడము అట్లాంత సాయంత్రము పా మంచి పాలిస్తుంది అనుకుంటే ఒక ఆ మామూలుగా అయితే అది ఆరు లీటర్లు ఇస్తుంది ఈరోోజు మాక్సిమం ఆరు లీటర్లు ఇస్తుంది అనుకునే అనుకుంటే అది నాలుగు లీటర్లు మూడు లీటర్లే ఇస్తుంది అది అది ఎక్కడది ఎట్లా ఎలా అది
చూడు ఇప్పుడు నువ్వు మీ నీ పని ఎంత వరకు ఆ మంచిగా ఆ మేతాలు అంత పెట్టి కుడితి అంతా పెట్టి అక్కడ చూసుకోవడం వరకు ఉంది నీది నువ్వు కంటిన్యూగా అది చేస్తావుంటే నీకు ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది
ఆ అం
అట్లా కాకుండా ఒకే రోజుకి అంతా వచ్చేలా అంతా చేసేయాలా అని అనుకోకూడదు
ఇప్పుడు నేను కంటిన్యూగా వారమ ఏమో నేను ఆవులు బాగ మేప్తా అనమాట హాలిడేస్ లో మేబి నేను
స హలో హలో
హలో వినపడలేదా
హలో
ఆ హలో విన్బాడతాంది నాకి నీకు వినపల్లేద
ఉమ్ ఇప్పుడు చెప్పండి
ఆ అదే నేను వారం అంతా దాన్ని ఫీడ్ జేసి ప మంచిగ పెంచింటాను అంటే కడుపు నిండా చూసుకోవడము సాయంత్రానికల్లా నేన్ రోజు ఎక్స్పెక్ట్ చేస్తా మరి నాలుగు మేపుకొని వచ్చినప్పుడుల్లా ఎక్ పెట్టేస్తారు సాయంత్రం పాలు పిండుతాను నేను అప్పుడు ఎక్స్పెక్ట్ జేస్తా ఇది ఈరోజు ఇది పక్కా ఏ చెప్పేదినూ
హ
ఆరు గన్ ఆరు ఈ రోజు ఎట్లతిరిగి నేను ఆరు లీటర్లు పిండా దీంతో పాలు ర ప్పిస్తాను అంటే మా పాలిచ్చేలా నిన్ను మేప్ పినాను అనే నమ్మకంతో వెళ్తానన్నమాట పాలు పిండేటప్పుడు పాలు పిండినంక అది మూడు లీటర్లే ఇత్ త్తుందది ఎందుకలా అది నేను పాజిటివ్గనే తి తీసుకుంటానను నేను అది కనీ అక్కడ నెగిటివ్ ఎందె ఎందుకయితాందది
మీకి రెండు చపాతీలు తినే అంత స్పేసే ఉంటుంది లే లేగువుళ్లు నీకు అంత శక్తి మాత్రమే ఉంది, కనీ నీకు ఒక ఐదరు చపాతిలు ఎత్తుకొనొచ్చి పెట్టేస్ తె ఎట్ల తింటావు నువ్వు తినలేవు కదా సో అట్లా దానిక్కుడ ఒక మూడో నాలుగు లీటర్లు ఇచ్ చ్చే అంతే ఉంటుంది నువ్వు దానికి మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే అది నీ తప్పు దాని తప్పేట్లైతుంది
అది మామూలుగా ఓ రోజు ఆరు లీటర్లు ఇచ్చింటుందది, ఓ రోజు మూడు లీటర్లు ఇస్తుంది ఎందుకట్లా
అది ఆవు కొత్తగా ఇగా ఆ పిల్ల పెట్టినప్పుడు ఆఓ ఒకే బాయ్
ఆ ఆ పిల్లలను పెడ్తా బాయ్